తిన్నావ
ఆ లేదు వంట చేస్తున్నా మీరు తిన్నారా
వంట చేస్తున్నావ ఇ ఇంటికాడ ఉన్నావ నకాలేజ్ లో ఎం వంట అనుకుంటన ఎల ఈరోజు ఎం కూర చేస్తున్నావు
ఎగ్ బుజి
అబ్బో
ఆ
ఇంట్లో వాళ్ళు అంత బాగున్నార
బాగున్నారు మీ హెల్త్ బాగుంద
ఎప్పుడొస్తావ్ హలో బ్లాక్ అండ్ కవర్ కూడ ఎక్కడికి ఆ అవునా తన్నావా ాటా జాతి అగి జ అమ్మా ఎవరో బెస్టీ అని ఫీడ్ చేసుకోనుండాది
ఒకే ఒకే
అకల్మే పేజీలో తెలిదు రూమ్ కేలాక చేస్తావ
మీరు ఎక్కడ ఉన్నార
ఫిష్ షాప్ ఉంది పిష్ ఫిష్
అదే ఇప్పుడు ఫిష్ తింటున్నారా
ఆ ఫిష్ తినడాానికి చాల దూరం వచ్చ
ఒకే ఒకే
ఎందుకు తినను
మరి ఎందుకు నీకు మూడు రోజులకి ఒకసారి రోగాలు వస్తాయి
బాగా లేదని చెప్పానా
యు ఏ రోజు బాగుందని చెప్పినవు చెప్పు
నేను రోజు బాగుంటనే
ఎప్పుడు చూడు కడుపు నొప్పి తలనొప్పి అది ఈ నొప్పి ఈ నొప్పి గ్యాస్ డబ్బులు
ఆ గ్యాస్ ఒక్కటే ఇంకా ఏం లే నాకు ఏమైంది
ఏం లా నాకు ప్యాక్ అయిపోతుంది తిన్నా మోస్తూ ఆల్రెడి పచ్చిమిర్చి వేస వేస్తా నీతో మాట్లాడతా మాట్లాడతా మల్ల కారం వేసిన వస్తాం ఇప్పుడే
యఓ ఈ
ఏంది ఏం కాదు త్రీ మిచ్ ఏక్ లో ఇన్నే మా కాడ బాగుంటది తి
ఉ
కారం అవ్వకపోతే అది అంత జా లాస్ట్ అది తినం కారం మా ఇంట్లో ఉన్నా
ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు
స్టాగ్ ఇచ్చినామా ఉ నువ్ ఏం చేయాల అన్ని తీ
ఏ ఊరు మనది
కడప
ఆహా
ఉహు ఉ
ఇంకా ఏం సంగత్లే
నీ ఏంలా ఏమి కాలేజ్ కి ఎందుకు పోలే
ఈరోజు పోయానని చెప్పా
పోయ్యావా మరి పోతే నిన్న వచ్చింది రాన్ ది తెలియదు నికా
యాడా నెదరు ల్యాబ్ కు పోయినము నిద్రా పోయినం తిన్నాము క్లాస్ ఆ రాలా సారు గమ్మన్ కూర్చో అన్న
సార్ అంటే కమైండ్ చేసారా లాబు
లేెదు ఉ ఆమె ఒకామె ఉంటది గదా కింద
ఆ ఆ
అను నుండి ఆ అయిపోయింది ఇంగ తిన్నాము ఒక క్లాస్ ఏమో జరిగింది అది కూడా ఏం జరగలే గమ్మునే ఉన్నాడు తారు ప్లాంటేషనో
ఎన్ రోల్ చేత్ తార ప్లాంటేషన్ ఆ అదే సరిపోతుంది అసలు ఫిబ్రవరి మనకు సప్లి స్టార్ట్ అయిన అప్పటి నుంచో స్టాగ్ జరిగింది ఏ లేదు క్లాస్
రేపు ఏందో సివిల్ అంటా వాళ్ళు ఎవరికో ఓరియంటేషన్ అంటా
అంటే ఓపెనింగ్ చేస్తున్నారా ఏంది కాలేజ్ అవునా సీఏ వాళ్ళు ఎంసీఏ వాళ్ళు వస్తా అన్నారు కదా
ఆ వాళ్ళకి వాల్ ఓరియంటేషన్ అంట మనకేం ఉండదు కానీ సివిల్ వేసుకరం మన్నారంటా ఏం వచ్చేద్దాం
మంచిగా రెడీ అయిపోండి
బ దానికి ఏంది రెడీ అయ్యేది మల్ల రోల్ పీఎం
ఏదో సంథింగ్ ఉంటేనే కదా మిమ్మల్ని సివిల్ అని చెప్తారా
నేను కూడా అదే అందుకే అనుకుంటు నేను ఆ మొక్కలు నాడడానికేనే ఆల్రెడీ పాడైపోయినయా ఇప్పుడు తిన్నట్టున్నారు హాస్టల్లో ఫోన్లు చేస్తున్నారు నేను కాళీ ఉన్నప్పుడు నువ్వు కాళీ ఒండ్రు
ఆ
హామ్
ఆల్రెడీ హ్యాండ్ వాష్ చేసుకున్న
అవును నువ్వు ఇంకా ఎందుకు కంప్లైంట్ ప్లీట్ చేయకుండా
య ఆడ మాట్లాడుతది చెప్పు పదినిమిషాలు
నాకు నాలుగు సార్లు చెయ్యొచ్చు ఇప్పుడు ఒకసారి చేసావు కదా ఇంకా మూడు సార్లు
నందు రిపోర్టరా
అ ఆ వాళ్ళు గట్ చేసింది తింటారులే
ఉ
ఇప్పుడే మాట్లాడేసావు టూ కాల్స
ఆ బ్యాక్ బ్యాక్ టూ కాదు త్రీ ఆ పిల్లని కూడా అంటే ఇంగ్లీష్ కదా ఇంగ్లీష్ ఒకటి మాట్లాడేసి రెండు తెలుగు మాట్లాడినాం అంటే ఫోర్ కాల్స్ కదా
ఎవరక్కడ బ్యాక్ టు బ్యాక్ మాట్లాడారు కదా ఇందాక భవ్యాకయితే నేను ఒక కాలు కూడా మాట్లాడలా ఇంతవరకి తెలుగు మాట్ ఇంగ్లీష్ ఇంతవరకు అసలు ఫోనే చేయాలా
నీకు ఇంగ్లీష్ కూడా వచ్చింద
ఉ అయినా కూడా అపిల్ల కి బిజీ అనే వస్తుంది
అంటే తెలుక్కి సెపరేట్ ఇంగ్లీష్ సపరేట్ కాల్సా ఒక పాసంత
అవి ట్వంటీ ఇవి ట్వంటీ
హ్మ్ హు అదే తెలుగులో చేసిన వాళ్ళ ఇంగ్లీష్ లో కూడా చేయచ్చు అదే పర్సన్
కొన్ని ఇంగ్లీషులో మాట్లాడాలి దరిద్రంగా ఉంది
ఇంగ్లీష్ ది చాలా కష్టంగా ఉంద్ అ
కానీ ఇంప్రూవ్ అవు ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా మనం ఇంగ్లీష్ మాట్లాడను హ్మ్
కానీ మక్ నవ్వువాస్తుంది యాడ మాట్లాడుతా
అది నిజమే కానీ నాకు నచ్చింది పామిడి నావి ఇంకా చాలా కాల్స్ ఉన్నాయ్. నా లడలి. టూ పాయింట్ త్రీ
టూ పాయింట్
ఆ
ఏమి స్పెషలు
మనము రిసిన్ కాల్స్ చేయడమే కాదు రిసీవ్ చేసుకుంటే కూడా మనీ వచ్చిద్ది
ఓకే.
వాళ్ళు ఫినిష్ అయినా వెంటనే కామ్ గా అయిపోయారు
ఆహా
వేరె వాళ్ళకి హెల్ప్ చేయలేదనమాట
ఆ
అ అందరు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అని చెప్పారు ఎయిటీనో ఫోర్టీన్ అట్లా చెప్పినారు
వాళ్ళు రిసీవ్ చేసుకోలా
హ్మ్
వాళ్ళది అయిపోయాక సైలెంట్ అయిపోయారు
హ్మ్
అందుకని వచ్చిండదు
ఆల్మోస్ట్ మీకే చేసారు డ్రెస్ కాలర్స్కే చేసారు అందరు
నేన ఎవరుతో మాట్లాడులేదులే
హ్మ్ ఎక్కువ నందుకి రిషితాకి
ఆ నాకు లతా చేసింది
ఆ
భార్గవి ఆ
నెక్ మీ మిడ్డేకి అందరు వస్తారు దాదాపు
అవును.
చేసారా
ఎవరా అళ్ళు
అవునండి.
తరు
ఎంత
ఇప్పుడు మళ్ళీ వెళ్తారేమో
అవును శ్రీరామ్ ఉందిగా
ఆ
శ్రీరామనవమి ఉంది కదా
ఆ
ఉ
లే
ఆ కొంచెం స్పైసీ అయిపోయింది
మీ అమ్మ జ మీ అమ్మ తెలవాల ఇప్పుడు
మరీ అయిపోలేదు లే కొంచం మేనేజ్ చేయొచ్చు కలుపుకుంటే
నిమ్మకాయ ఉంటే పిండేయ్
బాగుంటదా
అదొక టేస్ట్ అది బాగుండిద్ది
సరే ట్రై చేస్తా నీ ఐడియా వాళ్ళు ఇప్పుడు ట్రై చేస్తారు గబ్బు అయిపోయింది అనుకో
ఏం అవ్వదు మేము కూడా ఇంట్లో అంతే కదా ఎక్కువ సె నిమ్మకాయ పిండేస్తా
అంటే ఇది బూర్జి కదా ప్రై గ దా కలుస్తా మిక్స్ అవుతాదో లేదో అని సరే సరే నికి ఇంగ్లీష్ కాల్స్ ఆ
ఆ అవును
హ్మ్ హ్మ్ తర్వాత చేస్తా టైం అయితుం
హ్మ్ సరే